హలో బాగున్నా బాగున్నావ దీక్ష ఏం చేస్తానవ్
ఏం లే
ఎక్కడున్నావ్
నినా హైదరాబాద్
ఎం చేస్తున్నావ్
ఏం లే సెల్ చూస్తున్న
అవునా తిన్నావా లే తినాలే నువ్వు
తిన్నా
తిన్నావా
బిర్యా ఆ హోటల్ కు పోఇంటిమి బిర్యాణి తిన్నాం
అవునా ఏం చేస్తున్నావ్ ఎక్కడున్నావ్ ఇప్పుడు బయటున్నావా లో ఇంట్లో ఉన్నావా
అ క్రికెట్ ఆడేక్ పోతనం
నా వాయిస్ క్లారిటీగా ఉంది నీకు
ఆ ఉంది
అవునా బాగున్నారా ఇంట్లో వాళ్ళంతా
మ్ బాగున్నారండి మీ
అందరు బాగున్నారు
మీ సిస్టార్
అందరు బాగున్నారు
మ్
ఎం తిన్నావ్ ఇంకా లేదు తినలే బా చదువుకుంటున్నావా
మ్ చదువుతానా
అవునా టెన్త్ అయిపోఇంది ఇప్పుడు ఏంది బిటేకా ఆ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్
ఆ
ఆ నువ్వు ఇంటార ఇప్పుడు
ఇంటర్ జాయినింగ్
ఏ కాలేజ్ అవునా
ఆ
ఆ ఎక్కడా
అనంతపురం
అవునా ఇ కేవరన్నా ఉన్నారా మీ ఫ్రెండ్స్ కూడానా నువ్ ఒకటేనా
స్కూల్ ఫ్రెండ్స్ వస్తారు
అవునా ఏం పడుకున్నావా
ఆ
పడుకున్నావా లేదా
మ్ హు ఎప్పుడు పోళ్ళ స్కూల్కి
చదువు
ఎం లే చెప్పాలే నువ్వే
నువ్వే చెప్పులబ్బ
మ్ తిన్నావా
ఇంకా లెద్ తినాల
ఊరికి పోలేదా
యా ఊరుకి పోలే
ఎవ్వలురికీ
పోలే నువ్వు
య పోలె
ఏమి
ఎమో పోలే మరనాడు పోతాని తాతని ఎక్కించు రావాళ్లంట
అవునా ఎంజాయ్ పండగో
ఊ
ఆ హాలిడేస్ కి యాడికి పోలేదా
పదో తారీఖు
ఎవరోరు
మేమే మా ఫ్రెండ్స్ అంతా
యా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్సా
ఆహా విలేజ్ ఫ్రెండ్స్
ఓహో నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చానా మంది ఉన్నారే విలేజ్ లో
ఉ
ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఎక్కువ
ఆ
ఫ్రెండ్స్ పాలో ఇంగ్ ఎక్కువ నీకు
ఆ అవును
అవునా బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా
బాయ్ ఫ్రెండ్స్
గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా నిజమా
నిజం
ఆహా ఇంకేంప్పా
చెప్పలి నువ్వే
నువ్వే ఎప్పాల టెన్త్ ఎన్ని మార్స్ వచ్చినాయి అప్ ప్పా
ఫైవ్ నైంటీ
ఫైవ్ నైన్టి నా
సిక్స్ హండ్రెడ్ కి
ఒ పార్టీ లేదా
రా మల్ల
రావాలా ఎక్కడ రావాలా నువ్వే ఆర్డర్ పెట్టు తింటాము
ఉ సర్లే రేప్ పెడతాలే
ఆ ఇంకేం మలైతే
పల్ నువ్వే
నువ్వే చెప్పాల ఏం చేస్తున్నార్ మమ్మీ డాడీ
డాడీ డ్యూటీ పోయినాడు మమ్మీ పనుకోయింది
మీ అక్క మీ అక్క ఏం చదువుతాంది
బిటెక్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్
అవునా ఏ కాలేజు
ఆర్జిఎం నంద్యాల నంద్యాల
బ్రాంచ్
బ్రాంచ్ డోంట్ నో తెల్వదు
తెల్దా
మ్
టెన్త్ ఎక్కడ కం నువ్వు టెన్త్ ఎక్కడ కంప్లీట్ చేసినావు
గలీ నక్క్ష నారాయణ స్కూల్ ఫ్రమ్ సిబిఎస్సి
ఆ సిబిఎస్సీనా ఆహా కేం రా ఏంముంది అక్కో ఫోన్ మాట్లాడుతున్నాను ఫోన్ ఫోన్ మాట్లాడుతున్న పండుకొని నీతోనే ఆ
మ్ ఏం చేస్తన్నావ్
ఏంలే అబ్బ ఖాలీ సండే ఈరోజు న సండే స్పెష ఎక్కడ పోలే సండే స్పెషల్ ఏం లేదా
సండే ఏం లేదమ్మా మాకు అట్లాటివి
ఇంకేమి బాగా బిర్యానీ తిన్నాను అంటున్నావు ఇం సండే స్పెషల్ ఏం కావాలా నీకు
మ్ అంతే కదా
ఆ మళ్ళ ఇంగెం కావాలా ఇంగ సండే స్పెషల్ కావాలా మీకు మళ్ళ బిర్యానీ తిన్నా అంటున్నవ్
మళ్ళా కావాల స్పెషల్
మాకీ బిర్యానీ
ఫోన్ పె చేస్తాలే
ఏయ్ ఫోన్ పే ఏయ్
ఎస్తాలే
ఎంతెస్తావ్ రా
టూ హండ్రెడ్
అవునా
ఆ
ఇంటర్ మంచి చదువుకో
ఆ
బాగా చదుకో ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ తీసుకున్నావు ఎంపీసిన బైపిసిన సిఈసీ నా ఎందుకు రా సీఈసి తీసుకున్నావ్
ఏమో తీసుకోవాలనిపించింది తీసుకున్నా
సీఈసీ అంటే ఏం రా మేమో తెలిసిన ఎట్లా తీసుకున్నవు రా నువ్వు
కున్న
నేనా నువ్వు రా సదివేది
నినే
ఎంపిసి అంటే తెలుసా ఎంపిసి తెల్సా
తెలుసు
ఎంపిసి చేప్రా ఏ మం
మ్యాథస్ ఫిజక్స్ కెమిస్ట్రిీ
బైపీసి అంటే
బయాలజీ జుయాలజీ బ
జియాలజీ బార్డ్ని ఎనుకొస్తాది రా బై పి సిీ అంటే
ఒత్తయి దాంట్లో
ఆ సిఇసి అంటే
సిఈ సి అంటే డోంట్ నో
సీఇసి అంటే కమర్స్ ఎకనమిక్స్
ఆ
కామర్సు ఎకనామిక్స్ సీఇసి తీసుకొని తర్వాత ఏం చేస్తావ్
నినా బి టే క్
సిఇసి తీస్కోని బిటెక్ ఎవల్ పోతర్ర ఎం పిసి తీస్కొని బిటెక్ పో తాడు నీకు అసలు ఒక రూటే లేదురా ఎట్లా పోవాల అని
నువ్వ న్న చేప్పట్లే మాగి
రూట్ లేకనే నడుచుకుంటూ పోతున్నవ్
మ్
స్తున్న కదా సిఈసీ తీసుకుంటే చటెడ్ అకౌంట్ సైడ్ పోతావు
మ్
ఎంపీసి తీసుకుంటే ఇంజనీరింగ్ పోవచ్చు బైపీసి తీసుకుంటే నర్సింగ్ సైడ్ పోవచ్ అవన్నీ ఇవన్నీ అమ్ అసోంటీయి డిగ్రీ అయిపోయినాక చేయాల అవన్నీ ఎంఈసి ఎంఎస్ కదా ఎంఈసి అది కూడా ర్ ఇంటర్ కిందికి నా పెల్ల నా పెల్లింగా ఇప్పుడే కాద్ దు ఇంకా లేట్
ఆ పిండి కొడుక్ దేవురు
ఏమో తెల్దురా నాకు కూడా జాబ్ అ ఇంకా ఏం తెల్దు నాకు ఇంకా జస్ట్ చూసినారు అంతే
మరి తెలికోనట్లే అన్నిీ చేస్తావ నువ్వు ఒప్పుకున్నావన్నీ
ఇంకా ఏం తెల్దు జస్ట్ చూసినారు మేము చూసినాము మ డాడీ వాళ్లు చూసినరంతే గా ఎంగేజ్మెంట్ ఇంగ ఎంగేజ్మెంట్ే జర్లే ఇంగ ఎంగేజ్మెంట్ ఎంది
మ్ గల్ చెప్తలే
లే పెళ్లి చూపూలు ఎంగేజ్మెంట్ కాదది
ఆ
ఆ ఇంకేప్ప ఇంట్లో వాళ్ళు అంతా బాగున్నారా
మ్ బాగున్నారు టైం ఎంత అఇంది ఎన్ని నిమిషాలు
టైమ్ ఎంత అయింద టూ థర్టీ సెవెన్ అయిందబ్బ
ఆ
ఆ యా ఆడేవాళ్ళ పక్క టైమ్ తీసుకొని క్రికెట్ ఆడేకిపోళ్ళ
ఆ ఆ అవును
అరే నువ్ ఏం తీసుకున్నావు ఇంటర్ లో
ఎంపిసి
ఎంపిసినా ఎంపిసి చదవగలవా
చదువుతాను
మ్యాక్స్ బాగా వస్తందా వస్తదా
వస్తాది
ఆడుకోవడం కాదు ఇప్పుడంతా ఒగ వేరు ఇప్పుడు వేరు
ఉ
బా సదవల్ల మ్యాథ్స్ బా రావల్ల ఫిజిక్స్ బా రావాలా ఉ
ఆ ఉ
వా
చవుతా
పక్కనా డౌటల
ఉ
ఆ బా చదువుకోల్ల మంచి జాబ్ తెచ్చుకోవాలా బాగా ఇంగ్లీష్ మంచి నేర్చుకోవాలా బేసిక్స్ బా రావాలా ఏం చిగ రావాలన్నా చదివేదాం పోయిన కాన్సన్ంట్రేట్ చేసి చదవాలా ఆ ఇష్టపడి చదవాలా కష్టంగా చదువకూడదు
మా తెల్సులెమ్మ నువ్ చెప్పల్ల
కష్టంగా చదివితే చదువు రాదు ఇష్టంగా చదివితే చదువు వస్తది
ఉ
ఇంకేం పా
ఏం లే చప్పల్ల
బాగున్నారా ఇంట్లో వాళ్ళంతా ఊ ఈ ఫ్రెండ్స్
ఉ బాగున్నారు
బాగున్నారా యాటికి పోలేదా ఇరోజు క్రికెట్ ఆడేకి యాటికి పోల్ల
వాలీబాల్ ఆడేకి పోయింటి పొద్దున
పొద్దున్న
ఉ
ఆ ఎక్కడా అక్కడేనా దగ్గరలోనేనా
బిసైడ్
అవునా
ఉ
ఇంగ ఏమేం ఆడతావ్ క్రికెట్
ఉ క్రికెట్
వాలీబాలు
క్రికెట్
అంతేనా
ఆ
ఏం తింటాన్నావే
ఎంతిన్లే
ఆ ఇంకెమెరా అట్లయితేను బాగున్నావు కదా
హ్మ్ బాగున్నా నువ్వే చెప్పాల
ఏం లేప్ప నువ్వు చెప్తే నేన్ వింటా మంచి చదువుకో కష్టం కస్టపడి చ చదివిస్తునారకాబ్బటి మమ్మి డాడి వాళ్ళ కోసం బా చదువుకోల్లా ఆ నీకన్నీ తెలుసు అ అనుకోకూడదు ఎప్పుడు తెలుసు అని సరే అనాలా
ఆ హ్మ్
ఆ
ఆ
ఇంకేంరా
చెప్పాలి నువ్వే
నువ్వే పాపా అ
కొత్తల్లు కట్టిస్తాన్నాం మేము
కొత్తల్లా
కట్టిస్తాణ్ణం
నువ్వా మీ డాడ్నా
మా డాడీనాో మేమే అంతా
ఆఓహో నువ్వేం గట్టిస్తావ్ ఆయాబాబు ఇంక చదువుతారాదు ఏడ్ కట్టిత్తడు అనుకుంటి
అనుకోఅంటావు ఎందుకనుకోవు
ఆ మళ్న చదువుతున్నావ్ కదా
ఆ
ఆ
హ్మ్ కట్టితనం మర్నాడు వస్తాడంట కట్టేవాళ్ళు